హలో
ఆ చెప్పండి
తిన్నారా?
ఆ తిన్నాను తిన్నాను బిర్యానీ తిన్నాను నేను
ఓ బిర్యానీ తినడమేనా వండడం ఏమనా వచ్చా?
లేదండి నాకు వండడం రాదు బిర్యానీ.
బిర్యానీ వండడం రాదు
అవును రాదు ఎలా చేస్తారో చెప్తారా?
అది చెయడం చాలా ఈజీనే కానీ కొంచెం కష్టం అంతే
ఈజీ ఏంది, మళ్ళీ కష్టమ ఏంది హ్
అంటే చికెన్ ని పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కదా అక్కడ ఫస్ట్
అవునవును ఓహో
సరే తిర్ తెలియకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానా చికెన్ మ్యారినేషన్ కోసం మనం ఏం చేయ్యాలంటే ఫస్ట్ ఒక కప్లో చికెన్ తీసుకోవాలి వన్ కిలో
అవునవును తీసుకోవాలి
వన్ కిలో మీకు సరిపోతుందా చ్ అంటే ఒ
బకా ఇప్పుడు వన్ కిలో నాకు సరి పొద్దలేదుని ఎందుకు ఇప్పుడు ఇయన్ని చెప్పండి ఎట్ య్యాలి అంటే వాళ్ళకి కిలో లక్ సారిపోద్ద అంట చ్చ
సదే చ్చి చికెన్ వన్ కిలో తీసుకొని పెరుగు పెరుగు ఒక కప్పు తీసుకోవాలండి అంటే చిన్న కప్పు చాలు సరిపోతుంది ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి.
ఆ
తర్వాత కారం తీసుకోవాలి పసుపు తీసుకోవాలి టేబుల్ స్పూన్స్ చిటికెడైతే చాలు
అహ
మనం కారంగా స్పైసీగా కావాలనుకుంటే కారం ఒక టూ స్పూన్స్ తీసుకోవాలి
ఆ తీసుకోవాలి
గరం మసాలా వన్ టీ స్పూన్ అయితే చాలు
ఉ సరే
ఉప్పు మనం తగినంత ఏసుకోవాల అంటే మన చేతికి వేళ్ళకొచ్చే అంత ఫస్ట్ వేళ గెరి ఉంటుంది అంత వేసుకోవాలి
ఓకే ఒకవేళ వ కాదు కాదు ఒకవేళ వాళ్ళ ఏళ్ళు పెద్దవి ఎక్కువ తీసేకుంటే
అందుకనే తగినంత అని చెప్పా అంటే మ నా వేలుు ఉంటాయి కదా ఫస్ట్ గరి ఉంటది చూడం
నీ వేళ్ళు చిన్నగా ఉంటాయి నా వీళ్ళు కొంచెం లావుగా ఉంటాయి కదా నేను ఎక్కువ చిసేసుకుంటా కదా అందుకు
అందుకే గెరి అని చెప్తున్నాను కదా
ఓకే ఓకే అయితే
ఫస్ట్ గెరి నాకైతే కొంచెం ఎక్కువే పడుతుంది గెరి దాటుకొని కొంచెం ఎక్కువ పడుతుంది మీరు కరెక్ట్ గా తీసుకోండి
ఉ సరే సరే
గరం మసాలా వన్ టీ స్పూన్ ఉప్పు తగినంత నిమ్మరసం పిండుకోవడానికి ఒక అ అర్ద్ద నిమ్మ చెక్క
ఓకే
తర్వాత పుదీనా కొత్తిమీర కొద్దిగా
ఉ
అన్నం కోసం మనం బాస్మతి బియ్యం ఏడు వందల యాభై గ్రాములు అంటే కిలో చికెన్ కి ఏడు వందల యా వై గ్రాములు బాస్మతి బియం పక్కన నాన్ వెెట్కోల్ కోవాలి బాస్మతి బియం
ఓకే ఇప్పుడు మీరు ఇదంతా చెప్తండి నాకు మళ్ళా బిర్యానీ తీనాలనిపితాంది
ఎందుకంటే మనం బిర్యానీ చేసేటప్పుడు బాస్మతి బియ్యమే ఉండాలన్నమాట
నాకిప్పుడు బిర్యానీ తీనాలనిపితాంది
సరే ఆర్డర్ పెట్టుకోండి దాందేముంది
ఆ మీరు చెప్పండి ఫస్ట్
ఆ ఓకే తర్వాత బళ్ల్లి ఇక్కడ వచ్చింది అందుకే భయపడ్డాను కొంచం తర్వాత నీరు అవసరమైనంత బిర్యానీ ఆకు రెండు తీసుకోవాలి అవసరమైనంత అంటే ఒక ఏడు వందల యాభై గ్రాముల నీళ్ళకి ఇంకో రెండు వందల యాభై గ్రాములు నీళ్ళు యాడ్ చేయలన్నమాట అంటే చికెన్ ఎంత ఉంటే అంత చేసిన తర్వాత ఏముంది లవంగాలు నాలుగు యాలకలు నాలుగు తీసుకోల్ల కావల్సిన పదార్థ ఇవే దాల్చించక్క రెండు ముక్కలు దీంట్లో కూడా ఉప్పు కొంచెం వేసుకోవాలి అన్నం కోసం అందులో ఉప్పి యాడ్ చేసాం కాబట్టి దీంట్లో కొంచెం యాడ్ చేసుకుంటే చాలు
ఓకే ఓకే
మనం తాలింపు పెట్టుకోవడం కోసం ఉల్లిపాయలు లేదా నెయ్యి కానీ నూనె కానీ కుంకుంపు లేదా ఫుడ్ కలర్ కొంచెం వేసుకోవాలి ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సింది కుంకుమ పూలు కూడా మీరు చూస్తారు కదా మామూలుగా ఆనియన్స్ కట్ చేసి దాన్ని రీ రీ ఫ్రై చేసి చేేసి
ఉ
ఇప్పుడు తయారీ విధానం చూద్దాం
ఆ అవును ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదర
చేసుకోవాలి కానీ కొంతమంది చేయరు
సరే సరేలేండి అంటే మ్యాగినేట్ చేసుకునేటప్పుడు మనం ఆనియన్స్ దాంట్లో త్తం కద అందుకు
ఆనియన్స్ ని మనకు కావాలంటే సపరేట్ పొడు పొడుగుగా కోసేసుకొని ఆ ఆయిల్లో వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం బిర్యానీ వండక పై పయినా పోసి ఆనియన్స్ ని దాని పైన కుంకుంపువ్వు గాని ఫుడ్ కలర్ గాని వేస్తం
హు హూ
హ చికెన్ మ్యాగినేట్ చేయడం ఎలాగో నేర్పిస్తాను చూడండి ఇవన్నీ కావాల్సిన పదార్థాలు కాబట్టి ఒక గిన్నెలో చికెన్ తీసుకొని పెరు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు గరం మసాలా ఉప్పు నిమ్మ రసం పుదినా కొత్తిమీరి
అవన్నీ తీసుకొని ఇప్పుడు మనం అవన్నీ మిక్స్ చేస్ కొని ఒక సైడ్లో పెట్టేసుకోవాలా
ఆ కనీసం ఒక వన్ అవర్ అన్నా పెట్టాలి
ఓకే వన్ అవర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒ కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసి వాటిని ఫస్ట్ మనం వేంచాల కదా
తర్వాత ఒక కడాయి తీసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి అదే నేను ఇందాక చెప్పాను కద కా ఉల్లిపాయలన్నీ బం బ్రౌన్ కలర్ లో వచ్చేలాగా ఫై ఫ్రైడ్ గా వేయించుకోవాలనమాట తి కరం కరం కరం అనేలాగా మిక్షర్ గా
అవును
పొడు పొడుగున పోసుకొని దానికి
ఓకే ఉమ్ అవునవును కోసిన తర్వాత మనం వాటిని వేంచుతాము వేయించిన తర్వాత వాటిని సైడ్ చేసుకుంటాం సైడ్ తీసిన తర్వాత అదే దాంట్లో అదే నూనెలో మళ్ళీ దాన్ని వెంచుతాం
ఆ మీకు వంట వచ్చేస్తుందిను చెప్పేటప్పుడు
వంట వచ్చేసేది ఉందిలే కాని ఆల్రెడీ వస్తుంది లే కాని నాకు
ఆ బియ్యం ఉడికించడం ఎలాగో నేర్పిస్తానో చూడండి బాస్మతి బియ్యాన్ని ముప్పై నిమిషాలు నానబెట్టుకున్నామా తర్వాత నీటిలో బిర్యానీ ఆకు మ్
నాన్న పెట్టుకుని తరువాత అ ఏం చేస్తారంటే స్టవ్ అందా అది నీళ్ళు పోసిన తర్వాత దాంట్లో వేసిన తర్వాత దాంట్లో మనం ఇంక వేస్తాం యాలకలు మామలు గా ఏస్తాం కదా ఆ అవన్నీ వేసి ఉడకబెడతాం అన్నమాట
అవును ఇది ఎంత
ఒక డెబ్బై శాతం ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటాం రైస్ ని
హ నిజమే నిజమే నిజమే
మనం ముందే మ్యారినేట్ చేసి మనము ఫ్రై చేసింటాగా మన చికెన్ని
ఎప్పుడైనా కానీ బిర్యానీ లో గానీ లేదా వేరే రైస్ పాత్ లో గాని మనం పూర్తిగా రైస్ ఉడికించు కుడుదు సవెంటీ సవెంటీ ఫైవ్ ఉడికించు
అంతే డెబ్బై శాతం ఉడికించాలి అంతే మా అమ్మ చెప్పింది నాకు ఒకసారి చేసేటప్పుడు
తర్వాత పొరలు వేయడం తెలుసా మీకు పొరలు వేయడం
ఆ తెలుసు తెలుసు
చెప్పండి చూద్దాం
అదేదో కడ్డీ తీసుకొని మాములుగా అయితే మా అమ్మ పెట్టిద్ది అదేదో చూసే అప్పుడు
ఏమిీ లేదండి ఇప్పుడు అన్నం ఉడికిచ్చేసుకున్నాం కదా అలాగా న నిందా చేప్ప ఇప్ప కదా ఆనియన్స్ అన్నిీ మనం పొరలుగా వేస్తామని దీన్నిే పొరలు వేయడం అంటారు అంటే ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేస్ సి మనం పక్కన మ్యారినట్ చేసాం కదా మ్యారినట్ చీకి దాని దానిపైన కొంచెం అన్నం వేసుకోవాల మళ్ళీ మళ్ళీ బయని విదిరించుకోాల అదే పొరలు వేయడం అంటారు ఇప్పుడు దాన్ని దమ్ కడదాం మనం దమ్ బి బిర్యానీ కాబట్టి ఏవంటంటి
ఓకే పెట్టండి దమ్ పెడుతు నంగ అదే కుడు
పాత్ర ఎలా ఉండాలంటే మనకి చాలా వెడల్పుగా ఉండాలి దాని పైన మూత సరి పోయేంత ఉండాలి ఒక క్లాత్ తడి క్లాత్ తీసుకొని పూర్తిగా మూసిపెట్టాలి
ఓకే
అన్నం అంతా వేసేసి మళ్ళీ ఈ మనం
మాలు ఏదై గోధిం పిండితో మూస్తారు కదా
గో అవును గోధుమ పిండితో కూడా ముస్ స్తారు ఒకవేళ పిండి లేని అంటే హోటల్స్లో అయితే గోధుమ పిండి వాళ్ చపాతి చేస్త టర్ కాబట్టి వాళ్ళక్ పిండి మిగులుతుంది. చేస్తారు మనం మళ్ళీ సపరేట్ పిండి అదంతా చేస్ కోవాలంటే కష్టం కదండి.
మా అమ్మైతే ఏం చేస్తుందంటే మొత్తం గోధుమ్ పిండి కప్పేస్తుంది పైన చపాతి అయిపోద్ది మళ్ళీ అది
ఆ అది కష్టం అవుతది కొంచం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక తడి క్లా క్లాత్ తీస్కొనీ చుట్టేసి దానిపైన ఏదన్నా కొంచం రాయి లాంటి బరువు పెడితే సరి సరిపోతుంది.
రాళ్ళెందుకండి ఏదోట్ పెడుతే సరిపోదా పాత్ర ఆ తర్వాత అంతేనా ఇంగ బిర్యానీ చేసే విధానం
తర్వాతా అదీ మనం సెవెంటీ పర్సెంట్ ఉడికిచ్చుకున్నాం కదా మిగిలిన ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఉడికిస్తే మిగిలిన ఒకా ఎంత మిగిన ఒక థర్టీ పర్సెంట్ టూ ఒక ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుంది ట్వంటీ కూడా కాదు ట్వంటీ ఫైవ్
ఓకే మ్ ఆ దమ్ములో ఇంకో టెన్ పర్సెంట్ అయిపోద్ది. ఆ
ఎందుకంటే ఇప్పుడు మనం బిర్యానీ వండుకున్నా కూడా బిర్యానీ పొడి పొడిగా ఉండాలి.
అవును
ఉండాలం హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఉడికించకూడదు. ఈ ధమ్ చేసే అప్పుడు కూడా నా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటే చేస్కోవాలి.
సారే లెండి అయితే ఇంకా బిర్యానీ నేర్చేయడం అంటే నేర్పిచ్చేసారు ఈ రోజుకి
ఆ అవునండి అయిపోయింది ఇంక బిర్యానీ
అయిపోయింది థ్యాంక్ యూ గుడ్ నైట్ మంచి రాత్రి.
మంచి రాత్రి.